ఆ చేంజ్ చేస్తున్నారంటే బాగున్నరా
బాగున్నా అండి మీరు బాగున్నారా
ఆ బాగున్న
జస్ట్ ఇందాకే లేచానండి
అవునా మా పాపని ఇప్పుడే పడుకోబెట్టాను పని ఉంది అనేసి
అవునా ఇక వర్షం పడుతుంది కాబట్టి ఇక కొంచెం లేట్ ఇగ లేస్తున్నాం మేమైతే
లేదసలుకు
అవునా
ఆ నిన్నంతా మబ్బుల పడి ఉంది నిన్న బయటికి వెళ్ళి ఉంటిమి మా పాపని తీసుకొని చల్లగా ఉంది కూల్గా వేదరు బాగా చల్లగా ఉంది గాని వర్షం లేదు
అంటే ఇక్కడైతే వర్షం మొన్న నైట్ కూడా వచ్చింది నిన్న సాయం త్రరం కూడా వచ్చింది మార్నింగ్ ఈరోజు మార్నింగ్ కూడా వచ్చింది వర్షం మొత్తం కూల్గా ఉంది ఇక ఇక ఎండ అలాంటి టిది ఏం లేదు ఇక వర్షమే పడుతుంది డైలీ
ఎండ అయితే లేదు గాని ఎండ మధ్య మధ్యలో పొడి పొడి ఎండ గొట్టేసి పోతుంది గాని వర్షం లేదు మళ్ళీ ఇంకోటి ఏంటిది అంటే కొంచెం ఇబ్బంది లేకుండా ఉన్నది కొంచెం చల్లగా ఊ కొచ్
ట్వల్ అయితే ఇట్ల ఎండలు గోరంగా కొట్టినయి అసలు బయటికి ఎళ్ళాలంటే అసల్
ను కదా
అసలు మస్తు గోరంగ ఎండలు అయితే అసలు
నిన్న మా పాపను తీసుకొని బయటికెళ్ళాము. అయితే ఆము ఆ ఎక్కడికి ఇక్కడికి మార్కెట్ ఉంది సండే సండే మార్కెట్ ఉంటది మా సైడు ఆ అక్కడికెళ్ళాము. ఎళ్ళాక అక్కడ మా పాపకి సైకిల్ తీసుకొద్దామని లె వెళ్ళామన్నట్టు ఆ మా పాపను సైకిల్ తీసుకొచ్చిందాని వెళ్ళాము కాకపోతే సైకిల్ తప్ప అన్ని కొన్నాము
ఆ మరి సైకిల్ ఎందుకు తీసుకెలేదు
అది మర్చిపోయాము.
అవునా అంటే ఏదో ఒకటి తీసుకోవడం తీసుకోవడం ఇగ అది మర్చి పోయిరు మీరు.
ఆ స సైకిల్ కోసం వెళ్ళాము రెండిటి దగ్గర అడుగితే ఇంగ మామూలు ఆ పిల్లలు చిన్న పిల్లలు దొక్కేదేమో పది ఆ తొమ్మిది వందలు అన్నారు. ఇంకొకటి కొంచెం అఫీష్ లుగుంది అది పదహారు వందలు అన్నారు. అయితే రెండిటి దగ్గర బేరంఆడాం ఆడగానే మళ్ళీ సెకండ్ సారిది వెళ్ళాంగానే పక్కన చూడంగానే చిన్న పిల్లలవి క్లాత్ మెటీరియల్ అమ్ముతారు అన్నట్టు అవి ఎలాగనంటే ము చిన్న చిన్న షాప్ వాళ్ళు తీసుకొచ్చి పెడతారు అన్నట్టు షాప్ కు మనం వెళ్ళలేము కదా ఇక్కడయితే మార్కెట్లో అందరు ఉంటారు కదా అనేసి ఆ మెటీరియలే అమ్ముతారు అన్నట్టు తాన్లలలో తీసుకొచ్చి అమ్ముతారు ఆ
తీసుకున్నార అయితే
ఊ పాపకు లంగ జాకెట్ కుడదాం అనేసి లంగా జాకె ట్ ఒకటి ఫ్రాక్ కోసం ఒకటి క్లాత్ మెటీరియల్ తీసుకున్నాము. మళ్ళీఆ పాపకు నైట్ ప్యాంట్లు నిక్కర్లు తీసుకున్నాము జుబ్బాలు తీసుకున్నాము. అవి తీసుకున్నాము. మళ్ళీ వాళ్ళందరు షాపులు కట్టేస్తున్నారు. ఇగ మళ్ళా మబ్బు వోచ్చింది వర్షం పడుతది కావచ్చు ఇవన్నీ తడుస్తాయేమో అనేసి అన్నీ అప్పటికే సిక్స్ అవుతుంది గంతే ఎప్పుడైనా నైట్ మార్నింగ్ ఫైవ్ కి స్టార్ట్ అయితది అది నైటు టెన్ లెవెన్ వరకు పెడతారు అన్నట్టు
అవునా
ఆ
అంటే మా ఫ్రెండ్కూడ చిన్న పిల్లలు ఇద్దరు ఉన్నారు తను చెప్తది. అంటే కొంచెం మా పెద్దవాళ్ళకన్నా చిన్న పిల్లలకే ఎక్కువ రేట్స్ ఉంటాయి. బట్టలు తీసుకోలేము అసలు పుల్లు రేట్ ఉంటాయి వాళ్ళకే ఎక్కువ ఉంటుంది మనకే కొంచెం తక్కు వ ఉంటది అంటది తను ఊకే కాల్ చేసినప్పుడు షాపింగ్ చేస్తున్నా రేట్స్ ఇట్లా ఉన్నాయి అనేసి చెప్తా ఉంటది
చెప్పుడు మన కోసమైతే మన కోసం అయితే మనం ఎలా ఇప్పుడు వెయ్యి వెయ్యి ఉన్నకాడ సిక్సహండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ కీ అడుగుతారు. ఏ ఇది కాకపోతే ఇంకొకటి ఇంకో మోడల్ అనుకుంటాం. కానీ పిల్లల అలా కాదు కదా ఒకసారి చూస్తే అబ్బ నాబిడ్డకిది బావుంటది ఉ నాబిడ్డకిది బాగుంట ది మనం కండ్లకు నచ్చింది వాళ్ళ కోసం మనం కాంప్రమైస్ కామసలుకు ఊ అలా
ఫ్రెండ్ చెప్తా అంటది ఇంకా మనకి కొంచెం తక్కువ వస్తాయి వాళ్ళకై అయితే ఎక్కువ రేట్ ఉంటది అది ఫిక్స్డ్ రేట్స్ ఉంటాయి
మళ్ళా వాళ్ళు పెట్టేది ఎలా అంటే ఫస్ట్ పిల్లలె అట్రాక్షన్ గా పెడ
అట్రాక్షనా ఆన్లైన్ లో కూడ అట్లానే ఉంటది
ఉ మొన్న మా ఆయనా మామూలగా ఏదో షాపింగ్కి వెళ్ళాం ఏదో బోనాల పండగకి ఒక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ లో చీర తీసుకున్నాను ఎందుకు చాలా ఉన్నాయి కదా అని నేను అని పోతే ఆడ పాపది ఫక్ క్క చూసి ప పదమూడు వందలు పెట్టి కొన్నాడు అది రెండు సార్ ఒక్కసారి ఏడ్సింది అంతే కుచుకుంటాందని ఏడిచింది మళ్ళా
ఆవును అది చూడ్డానికి కొంచెం బాగుంటది గాని అది వేసుకున్నప్పుడు కొంచం సమ్మర్ అలా వేసుకుంటే ఆ మండతా ఉంటది
మ్ మ్
చిన్నపిల్లలకి అట్లనే ఉంటాయి ఎక్కువ
హ మళ్ళీ ఎలా అంటే పిల్లలు కూడ కొంచం వాళ్ళకు నచ్చినవె కావాలని పట్టుబడతారు కదా అందుకనేసి వాళ్ళు కూడ అట్లానే ఉంటారు మొన్న మేము ఇక్కడ చార్మినార్ చనె వెళ్ళామండి వెళ్ అయితే మేము అక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఉంటది అయితే మామూల్గ మా పాప నేను దర్శనం చేసుకున్నాము చార్మినార్ కిందనే ఉంటది ఇ బయట చెప్పులు వేసుకుందామని నేను నిలబడ్డా మా పాపని ఎత్తుకొని చిన్న పాప కదా ఎ కొన్ నిలబడితే పీచిమిిఠాయి అతను ఒకతను వచ్చాడు ఆ పీచిమిిఠాయి ప్యాకెట్ జం ఇప్పుడు మా పాప చేతిల పెట్టిండు డబ్బులు అడుగుతాండు నన్ను డబ్బులు ఎందుకు అడుగుతాను ఆ డబ్బులు ఎందుకు అడుగుతానువన్నీ నన్న అన్న ఏ బచ్చీ మ హాత్ మే దేకో అని అంటాడు విడు చూసారుక పీఛి మిట్టాయయి ఉంటుంది ఈమె తినదు వద్దు తీసుకోని నేనంట మా పాపి స్తలేదు అందులో పింక్ పింక్ కలర్లు ఉన్నది కదా మంచి అది ఏంటిదో ఆట అనుకున్నది ఆమేక్ తెల్వదు కదా
అవును
ఉ ఓ ఇదెక్కడ గోలరా అని అది బయట పది రూపాయలే రోజు ఇంటి ముందు అమ్మొతది పది రూపాయలే ఆడ ముప్పై అంటండి ఇక
ఆహ అంటే టెంపుల్స్ దగ్గర అక్కడ ఇగ అట్లనే పెడతారు కదా రేట్స్ ఎక్కువ పెడతారు వాటికి అనే కాదు ఇవి షాపింగ్ ఐటమ్స్ ఏమైనా గాజులు అలాంటివి కూడా అంతే మనం ఎక్కడైనా అంటే బయట షాప్స్లలో కొన్నప్పుడు కొంచెం తక్కువ ఉంటది అదే ఏదనా దర్గాలు దేవుడి దగ్గర ఎక్కడికైనా వెళ్ళినప్పుడేమో అక్కడ ఎెక్కువ ఉంటయి
మళ్ళా ఏమైంది మళ్ళా ఇక ఫస్ట్ టైమ్ పక్కకొచ్చాము పక్కకు వచ్చినాక బొమ్మల అతను ఉన్నాడు
ఉహుమ్
బొమ్మలతను ఉంటే తీసుకోమ్మా తీసుకో అని చేతికి ఇత్తండు నేను అన్నా నేనే అయితే డబ్బులు ఇయ్య అన్న ముందే చెప్తాన్న నువ్ ఇస్తా గిఫ్ట్ ల కింద ఇయ్యి ఆమెకు డబ్బులు ఇయ్యనని చెప్పినరు
ఆ
ఆ చోడదా చోడదా అని అంటాడు మళ్ళా
ఆహా
హ్మ్
అవును అట్లానే చేస్తున్నారు అంటే ఏమైనంటే చిన్నపిల్లల అయితే ఏ డుస్తారు కదా అది కావాలి అనేసి అప్పుడు ఖచ్చితంగా కొంటారు అనేసి వాళ్ళది ప్లాను
ఇంకా మా పాప ఏడ్చే స్థితికి రాలే ఇది తినేదా ఇది ఆడుకునేదా తెలీయదు కదా పాప ఒక మూడు సంవత్సరాల పాప అయితేనేమో ఆమెకు తెలుసు ఏ తినేది ఏది ఆడు కునేదాన్ని ఈమె సంవత్సరంన్నర పాపే కదా ఈమెకు తెలీదు ఇంకా
ఉమ్
ఈమెకు తెలీదు కదా అది ఒక సేఫ్ జోన్ అయింది నాకు
ఆహా
మళ్ళీ ఇంకొకటి చూడు ఐస్ క్రీమ్ నేను కొనుక్కుంటే లాక్కొని మరి ఒక్కతే తిన్నది మా పాప
ఆ
ఎండా బాగుంది కదా అనేసి ఐస్ క్రీమ్ కొనుక్కున్నారు లాగింది ఒకటి కింద పడేసింది ఇంకొకటి కొనిత్తే వాళ్ళ నాన్న ఆయన కోసం తెచ్చింది ఆమె చేతికి ఇత్తే అయిపోయే దాకా నా దగ్గర కూడా రాలేదు మా పాప
నచ్చింది కావచ్చు అందుకోసం తిన్నారు
హ్మ్ తిన్నది ఇగ
బే ఇంట్లో ఫుడ్ తినిపిస్తే తింటారా కొంతమంది అయితే మా అక్క వాళ్ళ మా అక్క వాల్ ఆ ఇద్దరు పిల్లలు ఉంటారు ఒక పాప ఒక బాబు ఇగ మా అక్క అయితే ఫుడ్ తి తినిపించడానీకయితే ఎంత కష్టపడుతుందో అసలు వాళ్ళ కి వాళ్లకి చేతిలో ఫోన్ ఇస్తది ఇగ వాళ్ళ ఏడు తినను అని ఏడుస్తామంటారు ఆయన కూడా ఇగ కొంచెం అ టే ఇట్లా బుజ్జగించి చేసి వాళ్ళకి ఇగ తినిపిస్తా ఉంటది ఊకే అసలు అన్నం అనేదే తినరు వాళ్ళయితే
మా పాప అయితే అసల్కి ఏం దినదు బలవంత నింగా అన్నం పెడితే నోట్లక అ మొక్క మెతుకు కూడా తీత్తది
ఆ సేమ్ అట్లనే మా అక్క పా వాళ్ళ పిల్లలు కూడా అట్లానే ఇస్తారు చూస్తా ఉంట నేనైతే ఇగ మా అక్క అయితే మస్తీగా పేషన్స్ అనేదిగా ఉండదు మాక్ కంగిగా
ఆ పరిస్థితి ఎవ్వరికు ఉండదు నేను కూడా మా పక్క నాకు పిల్లలు లేనప్పుడు పక్కన పిల్లలు ఆ ముస్లిం పిల్లలు అనేది ఉండేది కదా వాళ్ళు ఐదుగురు ఆరుగురు మంది పిల్లలు ఉండారు ఒక్కొక్కారి ఇంట్లో అయితే వాళ్ళు ఒకళ్ళు కాకపోతే ఒక్కళ్ళు ఏడిసేది నేను పోయి ఎందు కేడ్ స్తారని మా ఇంటికి తీసుకొచ్చుకొని మా ఇంట్లో పండ్లు అవ్వో ఇవ్వో ఉంటే చాక్లెట్లు కొనుక్కోమని డబ్బులు ఇచ్చి కూర్చోబెట్టదాని వాళ్ళ అనేది రేప్ నీ కొక్కరన్న పుట్టినప్పుడు నీ తెలుస్తది మా బాధ అనేది ఇప్పుడు నాకు అర్థం అవుతుంది
మళ్ళీ ఏమంటది అంత తొందర నీకంత్ తొ ఓపిక ఉంటేనే అంటే ప్లాన్ చేసుకోవాలి నువ్వు ఆ తొందర ప్లాన్ చేసుకోకు అని అంటది మా అక్క
ఇకితక్కులేసి
అంటది వాళ్ళ ఇద్దరికి అంత గ్యాప్ కూడ ఉంట ఉండదూ అయితే అంటది ఇగ ఇద్దరంటే కష్టం అయిపోతదీ అది ఇది అంటాంటది ఊకే అది జరిగినప్ ఏ నేనంట
హ్మ్ వాళ్ళ నాన్న ఇదే మాట రేప్ నీకొక్కరు పుడితే తెలిసేది
హ్మ్
కరెక్ట్ అన్నం పెట్టుకున్నప్పుడే వాష్రూమ్ పోతరు అన్నం పెట్టుకున్నప్ ప్పుడే ఏడుత్తరు ఈ నా బిడ్డ నిద్రపోయినంకనే నేను తింటా తెలుసా ఆమె ఆడుకుంటాంది కదా అని నేను అన్నం పెట్టుకున్నానుకో మంచి ఆకలి మీద రెండు ముద్దలు పెట్టంగానే ఏం అనిపిస్ పది ఇంక ఎక్కువ ఆకలి అనిపిస్తది కదా మనకు
అవును
కరెక్ట్ రెండు ముద్దలు తినేదాక ఊకుంటది ఈ మూడో ముద్ద పెట్టుకోంగా న అమ్మ వద్దు అమ్మ వద్దని పల్లం తీసి పక్క పెట్టి నా ఒళ్లో పంటది
ఆ
అప్పుడు ఏడుపు వత్తది తెల్సా ఆకలికి
హ్మ్ అవును మా అక్క కూడ అదే అంట
మళ్ళ అప్పుడే వాంథింగ్ చేసుకుంట్రు అప్పుడే చికాకూ చేత్తరు ఇప్పుడే ఏడుత్తరు ఊపిరి పడతరు ఏం ఏమైందో అర్థం కాదు అందుకె పిల్లలనీ పడుకోబెట్టి నాకు పాలు ఉండవు అన్నట్టు పాల డబ్బే ఆమె మెలుకో తోటున్న పడుకున్న పాల డబ్బాల పాలు పోసి పక్కకి పెడతా మళ్ళ డైపర్ చేంజ్ చేత్తా డైపర్ చేంజ్ చేసినంకనే తింటా
ఆహా
మళ్ళీ అన్ని సేఫ్టీ పక్క పెట్టుకోనె తింటా లేకపోతే ఇగ నాక్ కోపమోత్ చిందనుకో ఫుల్ ఆకలి అయితాంది అనుకో ఒక గిన్నెల అన్నం వేసుకొన్ మొత్తం కలుపుకుంట ఇంగ స్పూన్ వేసుకొని తింటా ఇగ అది బెస్ట్ పని ఇగ
అవును అది అయితే బెస్ట్
హ్మ్ పైన పెడతా మళ్ళా దానికి అందకుండా నిలబడె తింటి ఇగ
అవునా
ఉ దబ్బ దబ్బ నిల్బడే తింటా కూర్చుంటె పడేస్తది కదా మీదికొచ్చి
అవును
ఉ
చాలా అంటే కొంతమంది అయితే మస్తు చికాకు తెస్తరు కొంతమంది ఏమో సైలెంటు గుంటరు